మేడం
ఏం లేదు అక్క
తిన్నారా
ఆహా తినలే ఇంకా
ఇంకా తిన లేదా
తినలే అక్క తినాల ఇప్పుడిప్పుడే
కూర చికెనా మ్ అ
ఏంచేతాండ
ఏమి లేదరా
తిన్నరా
తిన్నాం
ఏం చేత్తలు పిల్లలు
పిల్లలు పెద్దమొల్లా ఇంటికి పోయిరు
ఓహొ మాధవక్కోలింటిక
ఆ పెంట చిన్నం కాకతేమ్మనంటే తీసుకోపోయింది
ఆహా
తీసుకపోయి అన్నే ఉన్నది ఇగ
ఆహా
ఇంకా తిన్లే
తిన్లే అక్క ఇగ
ఊ ఇయ్యాల ఇంటి కన్నే ఉన్నారా
లేడు బయిటికీ పోయిండు
పోయిండా
ఉహు
టైమ్ వరకు అత్తడు కావచ్చు
ఊ
ఊ పనులైనయా నల్లాలు ఉన్నాయారా అటు
అక్క
మిషిన్ భగీరథ నల్లలు ఉన్నాయా
ఉన్నాయి కగానీ మాకు లేదు మాకు ఇది కొత్తిళ్ళు కదా పెట్టియలే
అప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళది అప్పుడు కాలే
ఆ ఇది మొన్న మొన్ననే కట్
ఆ అంటే ఒక బెడ్రూమ్ ఒక హాలు ఇప్పటికీ ఈ జల
ఆ
అది పైన లేదు
పైన లేద్
ఒక ఫ్యామిలీ ఉండడానికే చేసిరా
ఆ ఆ ఏ ఒక ఆ
చుట్టూ కాంపౌండ్ వాళ్ళు
ఆ
ఉ వాళ్ళు అత్తరా ఎప్పుడన్నా
ఎవరు
ఆత్తరా
ఎవలక్క
ఓనరోళ్లు అత్తార
వత్తరు వత్తరు చూసుకుంటరు పోతారు ఇడ వాళ్ళ ఆడిబిడ్డ ఇ అట్లుంటది
ఊ మంచోళ్లేనా ఓనరోళ్లు
మజాల వాల ఇడందు కుంటారయణ హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళ ఆడుబిడ్ ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది చూతుది పోతుంది మాట్లాడుతుది
మ్మ్
మ్మ్
అదే వల్ల ఆడ బిడ్డ ఉన్నది కాబట్టి సూతది ఇ
ఆ ఆమె వాళ్ళ ఇ ఆమె మాట్లాడింది
ఆ
ఆ ఓనర్ వాళ్లతో మాట్లాడింది కాదు మేము వాళ్ళ ఆడబిడ్డతోనే మాట్లాడి తీస్త కొన అన్నదు
ఓనర్లు ఇక్కడ లేకుంటేనే మంచిది ఎందుకంటే ఏదన్నా వేసినా చేసినా కానీ ఆద అవుతుది
అంతే కద మరి
కద ర
ఆ
ఏయా మేము కూడా కిరాయి తీసుకుందాం అనుకుంటాను మాది అయితే లేదు
ఏమైంది మరి
లేయడం మా దాకు దెబ్బే దాకే అరన్నళ్ళలు లేనే లేదాయ ని మని నచ్చిండు అరన్న
ఆ
అది మరి ఇల్లు సంగతి ఏమంటారువరన్నా అంటే కట్టాల రా లూన్ పెట్టుకుంటాడా అట అంటాడు
ఆ
అంటే అవునా సరే అని అన్నా
అరి బావులు కట్టుకుంటారు అటన
మ్మ్
అలు గడతారటనా
లోూన్ నట్టుకుంటట కదర కొడుకున్నా ఒక ఒకరేనే
గవర్నమెంట్ ఏనా ఇద్దరీకి
ఒకే
మంట కొక్కనిక గవర్నమెంటా
మ్మ్
ఆహా
ఈయన కూడా రైల్వేల అద ట్రైను నడపడానికి ఏమో వత్తదట
ఆంషిక
వంశీ కే అరనా అంట తండ్రగ్
ఆ
అలా నా మాటల్లో లేకుపోత అత్తదో తిరుగుదు అత్తనే ఏమే కదా రావత దానే వ
ఎందుకంటారు ఎవల్నే ఎందుకంటారు బాగుపడితే వద్దంటనా
హ్మ్
మరి
అదే అదే అయితే ట్రైను నడపడానికి పోతాడట ట్రైనింగ్ తీసుకుంటాడట అన్లా నడపడానికి కావాలే అని అన్నాడట వాల్లిద్దరు నవ్ ఆ వాళ్లిద్దరు నవ్ వర్లత్తె ఇగా అప్పుడు గాని మరి ఏమన ఇత్తను అన్నా రా అనా అన్న బచ్చు బచ్చు అంటే ఎవరన్నా అంటాను కదా వాళ్ళు ఇద్దరు ఇష్టం రా వాళ్ళిద్దరు ఇచ్చి పూచ్చుకుంట నాకేం తెలుసు అంతకు ముందు శోభా అక్కను నన్ను దూరం కొట్టిల్లు ఆమెమంటున్నారుని అంతకు ముందు చెల్లె ఎవలో అన్నె ఎవలో అన్నట్టు చూసిర్రు ఇప్పుడు దగ్గర తీత్తాల్లు ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు అన్నిటికి పిళ్తాండు ఆనే అంట అ ట అంటే నా ఆ అంటే నా కొడుకు నా ఒకరు ఉన్నదనే కదా పిలిచేది అదే అంటనరు
నా కరు ఉన్నద అనే ఉండదు ఎట్ల అయినా మేనోళ్ళకి పడుతానే ఉంటది
ఆ ఆ వాళ్ళది వేరే ఉంటదిరా
ఎవలు
ఏ గోడా కుమార్
అ ఆ
హ్మ్
ఆఓహా
మళ్ళా ఏ నవకరు ఉన్నది కదా గవర్నమెంట్ జాబ్ ఆయె ఎవరన్నా పోగొట్టుకుంటారా
ఎవరు పోగొట్టుకోరు కానీ వాళ్ళకి ఇష్టం కావద్ద పిల్లగానికి
పిల్లగానికి ఇష్టం కాలే పిల్లగాడ ఆ అడుగుతున్నా న్నారట కదా ఇంకా రెండు సంవత్సరాల దాకానొ సంవత్సరం దాకానొ మందులు ఈయొద్దు అన్నాడట
హ్మ్
అంటే ఇగ వాళ్ళు ఎల్లిపేయిరట
అడిగిల్లట్నా
అరిగిళ్ళు అంటాన్లు
ఆ
ఇగ వాల్ల విషయం మనకి ఎట్ చెప్తదో ఒక అరన్న చెప్తే అయితే ఇక్కన్నో నాట సంబంధం వచ్చిందట సంబందం అత్ త్తనట వాళ్ళది ఇద్దరు బిడ్డలట కోట్లా ఆస్తున్నదాట
ఆ
ఆ ఇట్లా గవర్నమెంట్ నౌకరు అయినా కావాలి ఇద్దరికి సరి సగము మామ్ములు ఉన్నంత మా ఉన్నంత సేపు చూసుకోవాలి రేపు మంచాల పడ్ వీళ్ళు కాదా చూసుకుని ఆస్తునంక ఇగ చూసుకోరా అంటే ఎంత ఇరవై లక్ లు ఇత్తార్ అంటాలట
ఉమ్ నయమే కదా అక్క
ఉమ్ మంచిగా ఫ్యూచర్ ఉంటది అట్ట ఇప్పుడు వీళ్ళ కాడ లేకున్నా మీ మన కాడ లేకున్నా గాని వాళ్ళు అత్తగారి తరుపున వత్తాంది కదా చేసుకుంటే అయిపోతది కదా అం టే వింటన్నాడట కదా వాళ్ళ తమ్ముడు సెట్ అయినాక చేసుకుంటడట
ఉమ్ ఇగ తమ్ముడు సేట్టైయ్యే దాకా అట్టనే ఉంటడ్ అట్న
మ్మ్
బాగానే
సర్ మరి తమ్ముడి సెట్ అయ్యే దాకుంటే ఇ ఈయన జీవితంలో మన్ను పోసుకున్నట్టు కదా
కాదా మరి
కదా
అంతే కదక్క ఒకలా కోసం ఆలోచిస్తే రేపు తమ్ముడు అయితాడా అన్న అయితాడా ఎవ్వలికి ఎవ్వరు గారు
ఆ ఆమెకు బొచ్చెడు బంగారం పెట్టాలంటే మరి ఇరవై లక్షలు ఇచ్చినా కాడ ఐదు లక్షల ఆ పదిహేను లక్ష లక్ష రూపాయల పెళ్లి ఖర్చు అనుకో
ఆ రెండు లక్షలేసుకోరాదు
ఓంగీత పైసలు ఇంక ఇరవై మూడు లక్షలు ఉంటాయి ఇరవై మూడు లక్షల లా బంగారం పెట్టుకొని పేం
తే కాదా
కాదా
ఉమ్
ఐదు లక్షలు ఆ మన ఇంటి కాడ పిల్లు ఉంటాను కాబ్ టి ఆ తేనే అన్నావు వాళ్ళింటికి పం ఎటు పోతందా
ఉ గదే మరి
కనీసం పది పెట్టినా గాని
హు హు పది అవసరం లేదు ఐదు ఐదు ఐదు ఐదు ఆరు లక్షల వత్తాయి అన్ని
ఆ
తాడు వత్తాది నెక్లెస్ వత్తాది
తాడు ఆత్త ది నక్లెస్ వత్తాది నల్లపూసల గొలుసు వత్తాది అన్ని వత్తాయి
ఆ
మంచిది కదా మల్ల ఏదన్నా నౌకరికి పెద్ద నౌకరిక ట్రై చేస్తాడాంటా పెద్ద నౌకరికి ట్రై చేస్తే వాళ్ళ అత్తగారు పెట్టిల్లు అనుకో ఇప్పుడు డబ్బు నీదే నే జీవితం నా క మంచిగా ఉంటది
అవును
ఆ
ఓ
ఆ ఇల్లు లేద అంటే ఇల్లు ఇల్లు లేనోళ్లు పెళ్లి చేసుకుంటలేర పెళ్లి చేసుకున్నాంకనైన ఆయన
అయి కట్టుకుంటలేరా ఆ
అంటే ఏమో వాళ్ళ ఇష్టం నాది నడుస్తాదరా అంటాడు ఎవరన్నా
హు
అంటే మీ ఇష్టం మనం అన్లో గుతా ఇటు ఉన్నట్టే ఉంటాడు అటు మల్ల గిట్ల అన్నారు గా ఇట్లా అన్నారు అని చెప్తాడు
ఏందుకు మరి సప్పుడేకా ఉకోక
హు అయితే ఇష్టం అని అన్నా
హు
అంటే గంతే వాని ఇష్టమే ఇగా నాది కూడా నడిచేటట్టు లేదు నాది ఎక్కడ నడుతదిరా ఎప్పుడన్నా నడిచి ఉందా గయ్యగయ్య ఆ ఆ బదురుతది మీ బక్కమ్మ అని చిట్టికి చెప్తాండు బక్కమ్మ బక్కమ్మ ఇవ్వలే అని అలా పెదాకుని అడుగుతాంది ఏ బక్క పెద్ద అమ్మలేదా బక్కది అంటాడు అగు అట్ల నా అని ఇవన్నది ఒక్కడే వచ్చిండట వండుకుంటాడు మళ్ళా తింటాడు మళ్ళా పని పోతాడు పైసలు కాంగానే
ఎవళ ఒక్కడే అండుకుంటాడా
ఎళకిరా ఎకుంటల రా వాళ్ళు
ఇద్ద ఇప్పుడు శోభ ఏడు ఉంటుంది అలా కొడుకుతానే ఉంటుందింటడి ఇక
నిజాబాద్నా
ఆనే ఉంటాల
విలాంత అందరు వేలు రా పోయిలు ఇక్కడ ఇక్కనేక్క అక్కనే
ఆ మంచిినన్నా కాత
వీళ్ళందరూ ఆన్న ఉంటళ ఇక ఆడల కిరా ఎందుకు అనింట అంటే ఉండాలి ఇప్పుడు వడికిద్ద అంటే ఇల్లున్నదా
ఆహ అందుకోసం అని ఉన్నాడు కదా అని రోజు
ఆ అందుకోసమే అట్లా చేస్తారు బట్లా ఎడి కాతాడు రెండు రోజులు ఉంటాడు పని కాగానే పోతాడు అట్లా
సరా త
సరేరా
ఆ